హలో హలో నమస్కారం అండి. మంచిగున్నార అండి.
ఆ మంచిగా ఉన్నామండి మీరు బాగున్నారండి
ఆ మేము కూడా మంచిగానే ఉన్నామండి అ
ఏం చేస్తున్నారూ అండి
ఏంలే అండి కళాశాలల ఉన్నాం.
ఉహ్ తిన్నారాండి. టిఫిన్ చేసారా అండి.
ఆ చేసాం. పొద్దుగాల టిఫిన్ చేసం మండి ఇగా ఇప్పుడు పోవాలండి. మళ్ళా కా రూమ్కి పోయి తినాలండి.
ఉహ్ ఏం కూర వండుకున్నరూ అండి మరి
ఇయాలా మటన్ కర్రీ మటన్ కూర వండుకున్నాం. అండి మేము
ఉహ్ మీరే వండరాండి.
కుంట మండీ
మాది టమాటా కర్రీ అండి కూర అం డి
టమాట కూరనా అవును టమాటా కూరాలా ఎగ్గేస్తే బాగుంటా దాటా గదాండి కోడు గుడ్డు కూరా
ఆ అవున ఆ అవునండి కోడిగుడ్డు ఏ ఇస్తే బాగుంటదండి
ఆ అవునా అండి నాకు అట్లాంటివి చానా ఇష్టమండి అండి మంచి మంచిగుంటదట కదా
అవునండి బాగుంటదండి ప్రిపేర్ జేస్ అంటే వండక్ పోయిర్రా అండి టమాటా కొడిగుడ్డ కూర
వండుతా అండి ఇయాల మటన్ అయిపోయిన తర్వాతకి రేపు అదే వండుకుంటానండి
ఉండండి
టమాటాలు గూడా ఇప్పుడు చానా ఒక రూపాయికి ఒక కిలో ఉన్నాయట అండి నిజంగా నేనంట
ఆ ఉన్నాయండీ కిలో కిల కి సిక్స్ అరవై రూపాయలేమున్నాయి అండి
ఇప్పుడు ఇప్పుడు చాలా తగ్గిందండి ఇప్పుడు కిలోకి పది రూపాయలు ఉంది
ఆహ అవునండి చాన రోజులు అయితుందండి షార్ ఏంటి కూరగాయలు కొనుక్కరాక ఆ అవునండి ఏ
అవును ఏం చేస్తారండి మీరు ఏమన్నా జాబ్ ఇట్ల చేస్తారా
అహ లేదాండి మీ చదువుకుంటున్నాండి
చదువుకు టున్నారా పెళ్లయిందా అండి
కాలేదండి హ్మ్
ఆహా అవును మీకు నేను ఒకటి ని మొన్న నానమ్మకు ముప్పై లక్షలు దొరికినాయండి ట్రైన్ లో
అవునా అండి ఏం చేశారండి మీ నా మమ్ మరి
ఏం లేదండి మాకే ఇచ్చేసిందండి మేమే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాము ఆ ఎని ఈ ముచ్చట ఎవరికి తెల్వదండి ఒక మీకే చెప్తున్నా అండి ఇగ చానా చాలా మంచొల్లు లాగా ఉన్నారు అందుకే మీకు చెప్పేసానండి
హ్మ్ హు అవునా అండి
మీరు కూడా దయచేసి ఎవరికి చెప్పకండి
ఏం చెప్పనండి
ఆహ్ ఎందుకంటే మాకు మంచి స్నేహితురాలు ఎక్కు ఉన్నారు అం చెప్పేసాను
హమ్ చెప్పామండి మేం ఎవ్వరికి
ఆహ్
మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి మీరు రూంకి
వెళ్తాం అండి రెండు గంటలకి వెళ్తాము అండి రూంకి మేము
ఉహు మీ కాళశాల ఎన్ని గంటల వరకు ఉంటదండి
కళాశాల పొద్దుగల తొమ్మిది గంటల నుంచి అండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఉంటదండి ఆ మీరేం చేస్తారాండి
మేము కూడా కళాశాలకి ఏల్తం అండి
ఆహా
హమ్ మేము కూడా పొద్దున తొమ్మిది గంటలకి వెళ్ళి
అంటే ఇప్పుడు నేను నేను ఇప్పుడు అంటే జాబ్ కు ప్రిపేర్ అయితనండి ఇంకా నుంచి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితున్నాండీ
మీరాండి ఆ మంచిగాది చదువుకోండి జాబ్ తెచ్చుకో కోండి మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకొని నాకు చెప్పాలండి మళ్ళీ
చెప్తా అండి కచ్చితంగా చెప్తా
ఆ చెప్పండి మేము కళాశాలకి కేళ్ళాలంటే పొద్దున సెవెన్ థర్టీకే బస్ ఎక్కాలండి మళ్ళీ నైన్ వరకి కాలేజీ కళాశాలకి పోతామండి చానా రిస్క్ కుందండి కళశ కాలకి వెళ్ళాలింటే చా చాలా దూరం ఉందండీ మాకున్న కళాశాలకి ఇంటికి ఉన్న కళాశాలకి
అవునా అంటే మీకు అక్కడ ఇట్లా ఇవి ఉండేయి కదా అంటే రాపిడోలు ఇలాంటియి
ఆహా ఆ ఆహా లేవండి ఓన్లీ ఆర్టీసీ బస్సులే ఉంటాయండి
ఆర్ టి సి అ అ బ
ఇంకేం చేస్తున్నారని ఆ చెప్పండి
మా కళేజీల అంటే మా కళాశాలలో ఒక మేడం ఉంటుందండి ఆమె మేడనికి ఒక యాభై సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పెళ్ళియాలేదండి
అయ్యా ఎందుకండి చేసు పక్కలేదా అండి
తెలుసుకోవలే కండి అసలు కానీ మనల్ని ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు పెళ్ళి చేస్తామని అంట అలు
ఇప్పుడు అంటుందా అండి
ఆ మా అమ్మరాని అంటారు నాకు ఇప్పుడు చేసుకోవాలని పెళ్లిి చేసుకోవాలని లేదండి అసలే
మీ కాడి ఏ చేసుకోండి జాబ చాక చేసుకోండి ఇప్పుడే ఉందండి
ఆ అందుకనే అవుతున్నామండి లేకుంటే ఇదరకలా పెళ్లిి చేసుకునే
హ
జాబ్ మంచి జాబ్ రా మంచి జాబ్ వవుాయి కదండి పిల్ల మంచి
అవునండి గవర్నమెంట్ జాబ్ ఉండాలండి
గవనమెట్ జబ అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మనకి ఏదైనా అనుకూలంగా ఉంటది కదండి ఆ
ఇంకేం చేస్తున్నండి
ఏమి అని మా కళాశాలలో ఒక పని చేయిించట్ండి ఆ పని పని కోసమే అందని చూస్తున్నాం మేమందరం ఆ పనే చేస్తున్నాం చెట్లు నాటాల నాక ఇప్పుడు ఇప్పుడు ఎంండడాకాలం ఎండాకాలంం చెట్లు నాడు కాని చెట్లు నాటిపిస్తున్నండి మా కళాశాలలో చెట్లు నాటిపిస్తారు
అంతే బాగుంటుందండి ఉతి నార్మల్గా అమాటనే
అంటే నా మటన్ ఫస్ట్ మటన్ అయితే వేయ్యాలండి పక్కా మటన్ కర్రీలా తర్వాతకి దానికి సంబంధించినవన్నీ వేయాలండి
ఇ ఇది ఈ చికన్ అద అంట కోడి ఉన్న గొగ్గుర పచ్చడియద ఏంటంటి చికెన్ గొగ్గుర కర్రీ అని ఉంటుందండి అది మీకు తెలుసా అండి
నా తెలిదండి కావంీ మాది తెలియండి మేము ఓన్లీ పిల్లర్లు వేస్తే ఉడికిన అన్నం కారం కూడా వేసుకునే తింటాండి ఎక్కువ మేము
అవునా అండి ూస ఏం చేస్తారా అండి మీరు
ఆ మీా కూడా చేసా మ ముప్పైసయం పది ఎకరాలు ఉన్నాండి పనం
ఉహుమ్ అవనాండి మీ మరు మీ మర చాలా గొప్పవారంండి ఇటు కళాశాలకు వెళ్తున్నారు ఇటు పొలం తీూసుకున్నారు చాలా గొప్పవారంండి మీరైతే
ఆ మా అమ్మ నాన్న ని అట్లా ఇట్లా చేస్తార అని మీ అంతా మా అమనళ్ళకే అంటే వా వాళ్ళకి ఎలాంటి కష్టం లే కుం పని మే చూసుకుంటాండి ఉమ్ అవునండి అందరుూ కూడా అదే అంటున్నారున్నారు మమ్మల్ని
ఉహుమ్ అవునండి మీకు చాలా మంచి పేరు ఉన్నట్టుందండి మీ ఊరిలో
ఆ చాలా మంచి పేరు ఉంటారుడి మా డా మా డాడీ కూడా ఒక మంచి పెద్ద మనిషి అండి ఊరిలో ఆ అంటే ఇక మా పెద్ద మనిషులు వాళ్ళ కొడుకు అంటే మాకు కొంచెం మంచిగా ఉండాలి కాబట్టి మేము కూడా మంచిగానే ఉన్నామండి
ఉహుమ్ ఉమ్ ఉ
ఎలాంటి అలవాట్లేదండి తాగుడు లేదు ఇలాంటి అలవాట్లు ఆ కాస్టల్
ఉహు హు
ఆ
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారంండి
మాక అంటే మాకు రోజు రోజు మాట్లాడడం అలవాటు అయింది కాబట్టి మేము అట్లనే మాట్లాడుతాం కదండి
చాలా మంచిగా అనిపిస్తున్నా నాకు కాణ ఇలాగా మాట్లాడినట్టు మంచిగా అనిపిస్తుంది
ఆ అందుకనే మీ కూడా చెప్పేసినం కదండి ఒక ఇప్పుడు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు జరిగినాయిడి
ఆ అవునండి
అందుకని మీరు మంచిగా అంటే మాకు కూడా ఒక స్నేహితురాళగాలాగా అనిపించేలనికు చెప్పేసాం అది
అహా ఎమ్ లే
అ అవునండి అ
గే ని నండి మీరు
ఇప్పుడు తిన్నారాండి మీరు
లేదండి మేము చాయల అప్పలేసుకో కొని తిన్నామండి ఇంకా తినలేదండి తినాలండి ఇగ
చాయల అప్పాలు వేసుకుంటే బాగుంటుందా అండి
ఆబ్బా ఆ నిజంగానే బాగుంటు ఉంటదండి ఇ కాకపోతే చాయలు అప్పలే వేసుకుంటే ఆకలి కూడా కాదండి
అయ్యో అట్ల అయితే కష్టం కదండి మరి ఎట్లా
లాండి
ఆ కాని చాలా బాగుంటాడుట గాండి అది అసలు
ఆ అట్లా బాగుంటదండి తెలంగాణలా అది ఫేమస్ అదేంటి ది చాలా అది అండి గొప్పదదండి
అవునా అండి ఇక్కడ అంటే పండుగ పండుగ చేస్తార అప్పాలు లేకపోతే
హ్మ్ మ్మ్ లేదండి ఇది దసరాకి చేస్తారండి సంక్రాంతి చేస్తారండి ఉగాదికి చేస్తారండి
అవునా
మీరూ ఎప్పుడు చేసుకుంటారండి
మేము ఓన్లీ ఇప్పుడు మాకు ఒక ఏదన్న ఒక ఫెస్టివల్ అయినప్పుడన్నా లేకపోతే మా చెల్లె ఇట్లా హాస్టల్ ఇట్లా పోయినప్పుడన్న మా మమ్మీ చేస్తాదండి
హ్మ హ్మ్ ఏమీ ఏ ఏమండి ఇష్టమ అండి అప్పాలాల్ల
నాకు అప్పలాల్ల అంటే ఒక మాడుగులు అంటే గ్యారెలు అంటే ఇష్టం అండి
చెయ్యమంటే చేస్తాదండి అమ్మ
ఆ చేస్తదండి అమ్మాకి మేము ఎలాంటి ఇబ్బంది పెట్టాము కాబట్టి మాకు చేయమంటే తొందరగా చేస చేసిస్తది అమ్మ ఆ అట్ల అలా చేయడం వల్ల మేము కూడా మా మమ్మకి సహాయపడతామండి
ఆ మంచివారండి మీరయితే ఇంకా ఏం చేస్తున్నానండి
అయినా ఇప్పుడు ఇక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇంట్లోనే ఉంచుతామండి ఫ్యాన్ అంటే మేము మేము కొత్తగాని మొన్న ఇల్లు కట్టుకుని చెప్పినా కదండి మా నానమ్మ ఇట్లా డబ్బులు దొరికుతే ఇల్లు కట్టుకున్నామని ఆ అలాగే కొన్ని ఏసీలు పెట్టిచ్చామండి ఇంట్లోనే ఉంటందండి
మీరు మీరే వెళ్తారండి ఇంకా బాయి దగ్గరికి
ఆ మా నాన్న కూడా వెళ్తాడు అండి బైట పొలం కాడికి మా నాన్న కూడా వెళ్తాడు కానీ ఎక్కువ ఇగ మా నాన్నని ఎందుకంటే మేము చదువుకుంటా ఇటు జాబ్ చేసుకుంటా ఇట్లా అనే చుసుకుంటాం కాబట్టి మా నాన్ననే వెళ్తాడు.
అండి మీది ఏం పంట వేసరండి ఈసారి
ఈ సారి మేము ఎక్కువ మేము మడ పెసలు ఇట్లా ఇ చేస్తామండి.
ఆ అవున అండి
సరే అండి మరి నేను మళ్లీ చేస్తా
మ్మ్ సరే అండి.